నా నవా
ఆ బాగున్నా ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీ ఇంట్లో
ఆ బాగున్నారు ఏం చేస్తున్నా
ఏం లేదు ఇంకా రేపు ఊరికి పోవన అందుకు బట్టలు సర్ది పెట్టుకుంటున్న
అనా
అ
ఏ మీ ఊరికి సడన్గా
అంటే ఫ్యామిలీతో అంతా కలిసి మేము ప్రతి సంవత్సరం తిరుపతికి పోతాం అన్నమాట
ఆఓహా
ఇంకందుకు బట్టలు అన్ని సర్ది పెట్టుకుంటానా
ఎవ్రీ ఇయర్ పోతారా మీరు
సంవత్సరమే పోతాం ఎప్పుడు టైం దరుకు చనా అంటే చాలా బాగుంటు ఉంటందనమాట
ఆ అంటే చాలా పీస్ఫుల్గా నేను పుట్టినప్పటి నుంచి ఒకసారి కూడా పోలేదు తెలుసా
అవునా
అంటే పోయింటానేమో అ ఒకసారి పోయినానంట అది ఎప్పుడో నను చిన్నగా ఉన్నప్పుడు
అవునులే అప్పుడు చిన్న పిల్లవేమో ఉ ఈసారి ఎప్పుడైనా వె హలో
హ అ
అక్కడికి వచ్చేసి మేమంతా
ఆ
ట్రైన్లో వెళ్ళామన్నమాట డైరెక్ట్ స్టేషన్ దిగి
ఆ
మెట్లలా ఎక్కచ్చు పైకి లేదంటే
ఆ
బస్సులో అన్న పోవచ్చ అనమాట ఇంకా పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కలేరు కదా
అందుకని బస్ లో వెళ్తారా
బస్సుకి వెళ్ళాము
అంటే బస్ దారి ఒకటి ఒకటి మెట్లకి దారి ఒకటి ఉంటుందా.
అవును.
మెట్లు ఎన్నింటాయి అక్కడ.
మెట్లు రెండు రకాల స్థలాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి అలిపిరిమె ట్లాని మూడు వేల ఐదు వందలు మె ట్లుంటాయి
ఆ
అందులో అయితే నైట్ అయినా కూడా రానిస్తారు. ఏమంటే చిన్న పిల్లోల్లు అలో లేదన్నమాట.
ఆ అవును అక్కడ ఎందో ఉంటాయ అంట టైగర్స్, లయన్స్.
ఇట్లా మొన్న ఒక రీసెంట్గా అట్లా ఎవరో తినే అట్లా టైగర్ మీద పడింటే అప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అవునా నిజంగానే ఉంటాయా.
ఆ నిజంగానే ఉంటాయి హ్ ఇంకా అందుకనేసి
ఆ
చిన్న పిల్లలకి ఎంట్రీ లేదన్నమాట నైట్ ఆరు గంటల తర్వాత. ఇంగా వేరే చోట కూడా ఉంది మెట్లు అవి నైట్కి ఇంకా అసలు ఎవరికి అలోలేదున్నమాట అక్కడ.
ఎవరికి అలో లేదు నైట్.
ఆ వేరే మెట్ల దగ్గర అన్నమా
అవి ఇంకా డేంజరస్ గా ఉంటాయా.
అవి ఇంకా డేంజరస్గా ఉంటాయి.
ఆహా
ఇంకా అందుకనేసి ఒకే ఆ మెట్ల దగ్గరే అందరినీ రానిస్తారు. అది కూడా ఒక దగ్గర అందరినీ ఆ పి ఎక్కువ మంది వచ్చిన తర్వా తే ఇడుస్తారనమాట అట్లా.
ఆహా
హ్ ఎందుకంటే ఏవి దాడి చేయకోకుండా గుంపుగా ఉంటే బాగుంటుందనేసి
ఓహా
హ్ ఇంకా అందు
అక్కడక్కడ దారిలో పోలీసులు ఉంటరా.
ఆ ఉంటారు పోలీసులు అంతా
ఆ
ఉ ఇంగ అక్కడ మధ్యలో చాలా మెట్లు ఉంటాయి గదా అల్లసట వస్తుందినేసి నీళ్లు కూడా ఉంటాయి తినడానికి హోటల్స్ కూడా ఉంటాయ్.
ఆఓహో.
ఉ అలాగే మధ్యలో ఏదన్నా సమస్యలు లోస్తే. వాష్రూమ్స్. కూడా ఉంటాయన్నమాట.
ఓహా బాగా చేసి పెట్టారు అయితే.
చాన బా నీట్ గ ఉంటాయి ఇక్కడ. ఆ.
ఎ.
ఇం ఇంకా మేమంతా ఇంకా పైకి వెళ్తాం కదా తిరుమలలో. అక్కడ ఒ. ఒక భవనం ఫ్రీ అన్నమాట ఫుల్ అంతా అక్కడ అక్కడ నివాస. అవసరం ఉండి రెస్ట్ తీసుకొని. ఇంకా. గుండ్లు అట్లా ఎవరన్నా డాడీ వాళ్ళు అట్లాండే గుండులు చేపిస్తారు మేము కత్తెర్లు ఇస్తామ అన్నమాట.
ఆహా.
ఆ తర్వాత స్నానం.
నువ్వు ఎవ్రీ ఇయర్ ఇస్తావా శ్రీలు.
ఆ ఎప్పుడు ఇస్తాను. ఆ. ఇంకా.
ఇగ మేమంతా అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూ. కి దర్శనానికి. చాన మంది జనాలు ఉంటారన్నమాట.
ఆ.
ఆ ఇంకందుకనేసి వాళ్ళని అందరినీ దాటుకోని స్వామినీ చూస్తా అంటాము. స్వామిని చూపి. చ్చది ఆయిన సెకెన్లు అయినా కూడా.
ఆ మంచి ఫీలింగ్ వస్తుంది.
అంటే ఏం లేదు మా ఫ్రెండ్ ఇక్కడ ఒక. మీరు నవ్వుపీస్తల్. ఇది అందుకాల. అందుకనేసి. స్వామిని చూసె ఐదు. ఐదు సెగ అయికునా చాలా బాగుంటుంది
ఆ
అసలు కండ్లో నీళ్ళ న వస్తాయితే సా
ఉవునా అంత బాగుంటాడుదా దవుడు
అంటే ఒక్కసారిగా అంత కష్టపడిండేదంతా మనం చాలా దాటల్లా కదా ఆ స్వామిని చూడగానే అవ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట అస్సలు
అవునవును చాలా మంది చెప్పినారు నాకు ఈ మాట
ఉ అట్లే ఇట్లా చూస్తం అయినా కళ్ళలో నీళ్ళు వస్తాయి తెలుసా
ఆహా ఫై సెండ్స్యితే చూపిచ్చ్ తీ
అంతే అది మళ్ళీ తప్పేస్తాను
ఓహో
ఆ నువ్వు కూడా ఎప్పుడైనా వెళ్ళి ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో అయినా కూడా ఫ్యామిలీతో అయినా కూడా చనా అండే చాలా బాగుంటుంది
ఉ సరే
ఇంకా నువ్వెక్కడికి వెళ్ళలేదా
నేను ఇక్కడికి వెళ్ళాలి అల
ఉ ఇంకా అక్కడ తిరుపతిలో అయితే కిన వేంగమ ఉబా నీ ఒకటింది
అది గుడా ఇంకోటి
హా మామూలు భోజనశాల అన్నమాట అక్కడ అన్ని
ఆ
రకరకాల అన్న మూట్ పెట్టారు అలాగే ఇది పాయసం ఉంటే ఉంటుంది వడ
ఆ
టారన్మాట పాయసం అయితే చాన అండి చా తియ్యగా బెల్లంతో బాగా చెస్తారు
ఓకే భోజనాలు పెడతరేమో కదా రోజు అక్కడ
ఆ రోజు ఇంతమంది అసలు చాన మంది వస్తానే ఉంటారు అసలు
ఆ ఓ
మ్మూ అడా ఫ్రీ కాబట్టి అందరు ఎక్కువ మంది వస్తారా భోజనం కూడా బాగుంటుంది. బయట ఇంగెక్కడ తిన్నా కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట
హ్మ్ హు అంటే అంత మందికి చేసిన అది చాన టేస్టీగా కుదురు తాదేమో
ఆ టేస్టీగా కుదురుతాది అంటే బాగా కడుపు నిన్నగా తినచ్చు ఇంగ బయట ఏదన్న కొందాం అనుకుంటే ప్రతిదీ నూరు రూపాయలు పైన.
ఆ
మ్మ్ అందుకనేసి కొద్దిగా కష్టమైనా కూడా అందరూ అట్లే వస్తారు అంటే బాగ నడుచుకొని అయినా కూడ తినడానికి వస్తారు
అది తిరుమల ప్రసాదం బాగుంటుంది కదా.
ఆ తిరుమలలో ఇంగ ముఖ్యంగా లడ్డూ అయితే చానా అంటే చాన బాగుంటుంది అన్మాట
హ్మ్
నువ్వు తిన్నావా ఎప్పుడైనా?
తిన్న తిన్న తిన్న
న్నావా
మ్మ్
మ్మ్ బాగుంటుంది కదా అసలు చాన నెయ్యితో చేస్తారు.
చాన బాగుంటుంది
హ్మూ
ఆ లడ్డుకి, తిరుమల లడ్డుకి, చానా డిఫరెన్స్ ఉంటుంది.
అవును మామూలు లడ్డు తిరుమల లడ్డుకి అప్పుడే ఆ స్మెల్ చూడగానే నువ్వు తిరుపతికి వెళ్ళావా అని అంటారు అందరు.
ఆ అవునవును
హ్మూ
అయితే వెళ్తున్నావు రేపు టుమారో వెళ్తావా మళ్ళనా ఎప్పుడు వెళ్ళేది?
ఏ ఇంగా రేపే వెళ్తానన్మాట. ఇంగెందుకంటే పండగ టైం లో క దా అందరి కీ సమయం దొరుకుతుంది కాబట్టి వెళ్ తాము
అంతేలే
ఆ
మ్మ్ ఇంకా ఏం చేస్ తిన్నా
ఇంకానా అది ఒక పిల్ల అయితే గినా అంటే మా ఫ్రెండే అన్నమాట
ఉ
ఆ పిల్ల ఎప్పుడు నన్ను నవిపిస్తూనే ఉంటుంది అన్నమాట
ఓహో
ఆ ఇంకందుకే ఇప్పుడు అది ఏదో కాయ తెచ్చింది అది ఫ్రిడ్జ్ పెట్టింటే గిన తిందాం తిందామ అని దాన్ని ఇంగ తినాలి నీకు ఇష్టమా ఏం కాయ
ఉ
నీకు ఇష్టమా
ఏది కలింగ్ ఆ నాకు చానా ఇష్ మది
నీక్ చానా ఇష్
ఉ బాగుంటది అది
ఆ బాగా వాటర్ ఉంటుంది
ఆ అవునవును ఎండాకాలంలో ఇది చానా ఫేమస్ అయిపోతది
అవును
తియ్యకుండేటివి అయితే ఇంకా బాగుంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది అది
ఆ అందుకనేసి మేము నిన్న తెచ్చింటిమి అన్నమాట అవి అది ఇంక తెచ్చిండేగీనా ఇంకా ఫ్రిడ్జ్ లో పెడితే కొద్దిగా చల్లగా బాం ఉంటుందనేసి కింద ఫ్రిడ్జ్ లో పెట్టేసి వచ్చింది ఇప్పుడు తెచ్చింది తినాలి ఇంకా
మ్మ్ హ్మ్
మ్మ్ ప్చ్ సమ్మర్ లో వచ్చేటివి చానా బాగుంటాయ్ గదా
ఆ అవును ఆవును ప్చ్ ఆ మామిడికాయలు గాని అలానే అల్లనేరెడిగాయల్ తిన్నా బాగుంటాయ్ కదా అవి గూడ
ఎందివి
అల్ల నేరేడు కాయలు బ్లాక్
ష్ ఓహో అవ్వా చానా బాం టయ్
ఆ నాక్ చానా ఇష్టం అవి కూడ
ఓ ఇష్టమా చానా ఉం అయితే ఇంకేం మరి
ఉం సరే లె అయితె తినండి వెళ్లి
తింటానైతే
ఆ బాయ్
ఆ బాయి